హాయ్ హాయ్ బావున్నారా
ఆ బాగున్నాం బాగున్నారా మీరు
ఆ బావున్నాం బావున్నాం తిన్నారా
ఆ తిన్నాం తిన్నాం మీరు
ఏం తిన్నాం తిన్నాం ఏం తిన్నారు
ఏ మే మా అనం అన్నం పప్పుూ కూర రొట్టె ఏం చేస్తున్నారు సౌండ్ వస్తుంది
చపాతి చేస్తున్నా
అయ్యో ఇ ఇప్పుడా
ఆ ఇప్పుడు చెపాతి చేస్తున్నా మేము తిన్నాము కానీ మా అన్న కోసం చేస్తున్నా
ఆహా ఎందుకు మరి లేటు
రేపు మా అన్నకి అది తీసుకెళ్తుండ్రు అందుకోసం చేస్తున్నా చపాతి
చపాతి ఇప్పుడు చేస్తున్నారా
ఆ
ఏమంటడి మరి మీమ్ మీ కోసం
మా కోసం చికెన్ చేషినాం
చికెనా
హా
ఇంకా
చికను జొన్న రొట్టె రైసు
రైసా ఇంకా ఒక ఇప్పుడు టూ టైమ్స్ అంటానా ఇంకకసారి చేసపిస్తుండు రండి అండండి
టైమ్స్ వంట ఇంకొకసారి మ్ ఇంకేంది మరి ఇప్పుడు చేయను మార్నింగ్ చేస్తా ఇప్పుడు కూర ఇప్పుడు చపాతి చేసి పడుకుంటాం
ఆ
ఆ టమాటా క కర్రీ మార్నింగ్ చేస్తాం
హ్మ్
హ్మ్ ఇంకా మరి పనులు అయినాయా
ఏ కాలేది ఇప్పుడైతే తిన్నాము తిన్ని వాకింగ్ చేస్తున్నాయిగ
వాగుడు చేస్తున్నావా
ఆ ఒక పది నిమిషాలు వాకింగ్ అయితే బోలు గీలాని మేం చేసి పడుకుంటాం ఇక
ఆహా. మ్ హుమ్ ఇంకెంది మరి
లేదు చెప్పాలి మీరే ఇగ
ఏం తిన్నారు మరి పొద్దున ఏంది
పొద్దుగాల అన్నం
ఆ మధ్యాహ్నం
మధ్యాహ్నం ఉప్మా వండినం
అవునా
హ్మ్ ఆ ఇడక ఎంకాలం కదా ఇప్పుడు అప్పుడుది అంటే కొంచెం మంచిగా ఉంట కానీ అదే మంచిగా మధ్యాహ్నం వేడి వేడి ఇ కొంచెం పడుకుంటే ఇగ అరెస్ట్ అయిపోతున్నం
ప్రే ష్టటౌను
ఈ నాలుగుంటి లేవాలి మళ్ళీ అవే పరుగులు బోళ్ళలు బట్టలు అవి రి ఐదు ఐదునరా దాకా అవే అయితది ఇంగ మళ్ళ ఆ రాయితే కతం అవే ఇన్ ఇ సాయంత్రం మంట ఆరు ఆరున్నర ఎయిట్ కి ఇట్లా స్టార్ట్ చేస్తాన్నరు హ్మ్ అయినాయ మరి మీ బొల్లు అయినాయ
బోల్ కాలే ఇప్పుడు చేస్త చపాతి చేసి బోల్ తోమి మస్తు హైగా పడుకోవచ్చు
అవును ఒకటిసారి చేసేస్తే అయిపోతదిగద
హా
బొల్లు ఒక్కటి తొమేస్తే
ఆయిపోతది పోదు లేసి వాకింగ్ చేసి యోగా చేసి టమాటా గరి
మీరు వాకింగ్ పోతారా రోజు
ఆ రోజు వాకింగ్కి పోతాం పొద్దున సాయంత్రం యోగా చేస్తా
యోగ చేస్తారా
ఆ యోగా చేస్తా పొద్దున సాయంత్రం
అవునా పొద్దుగాల అంటే మార్నింగ్ ఏంటికి లేసారన్
మనం ఫైవ్ కి లేస్తం
ఫైవ్ కా
ఫైవ్ కి లేస్తాం
పై కేసి ఆ వన్ అవర్ పడత్ టారా యోగా అవి
టూ అవర్స్ పడతది
రెండు గుంజల అమ్ము వాకింగ్ బాగా దూరం పోతారు కదా
ఆ వాకింగ్కి దూరం పోతాం వన్ అవర్ యోగ హాఫ్ అన్ అవర్ ఇక బ్రెస్ చేసి కొంచెం సేపు కూసోని తర్వాత హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసి తర్వాత వన్ అవర్ యోగ
ఆ
ఇంకేంది మరి యోగా చేసినంక మా ఆ తర్వాత అన్ని పనులు
ఆ మర్ ఏం మాకింగ్ కీకింగ్ ఏ లేదు కొంచెం ఇక మా ఇంటి ఎంబట ఉంది
హా
చక్కర్లో కిలి బాగా ఉడ్సుడు కు ఏడు ఇగ
అవునా
అదే వాకింగ్ అయితే పొద్దుగా
ఆ ఎన్ని హలో
ఇంకడుస్తుంది మరి ఆ విపి
ఏం నడుస్తా లేదు హా విన్పిస్తుంది
టేంది మరి పిల్లలు ఏం చేస్తున్నారు
పోయింది ఇప్పుడ్
హలో వినిపిస్తలేదా? ఆ నాకు కూడా వినిపిస్ పిస్తుంది ఇంకేంటి మరి టెంపుల్ కి పోతారు మీరు అప్పుడప్పుడు అవునా
కానీ కాన్సర్ అయ్యింది రేపైతే ఖచ్చితంగా వేలాలి రేపు పండుగ పూట కదా ఆ పండుగ పూట అని ఇగ కొంచెం తొందరగా లేసి ఇల్లాకిలి అవి అంతా చేసి మంచిగా నీటిగా ఇంట్ల పూజ చేసుకొని తర తమ తీ ఇట్లా ఈ ఐటికి ఇట్లా పోయస్తే క వన్ అవర్ అలా కూసొవచ్చు మంచిగా మీరు పోరా
మేము గూడా పోతాం మీరు ఏ టెంపుల్ కు పోతారు
ఈ క్యాజువల్ గా ఐతే ఇక్కడ మన శివాలయం ఉంది
అవునా ఇక్కరువా శివాలయమే ఉంది
క్కడ పోవచ్చిగ దగ్గరకైతే హనుమాన్ టెం పళంది అక్కడ పోతామా అన్నట్టు గర పోవాలంటే లేదు బాల ఏం కూడా ఉంది అక్కడ పోయినాక క్క అక్కడ పనులు ముగి ఇగ మొక్కి ఇగా ఇంటికాడ వచ్చిగా అవే మన ప పనులు మొదలైత ఇగా
ఆహా ఆ అ మేమి ఇంకా శివాలయంకే పోతాం మాకు దగ్గరనే ఉంది ఎంది
ఉందా
ఆ శివాలయం దగ్గరనే ఉంది మాకు
ఏరే రెప్ అపో తరు ఎందుకంటే ఉగాది గదా
ఉగాది గదా అవును అంద అవును అందరు పోతారుేపు టెంపుల్ కి
ఆ రేపు రేపటి నుంచే గదా మన కొ
ఆ రేపటి నుంచి అవును
అందుకి అసలు మనము ఆ ఆంగ్లే మనము జనవరి ఫస్ట్ కి అసలు థర్టీ ఫస్ట్ ఫస్ట్ జరుపుకోవద్దు ఇదే జరుపు పోవాలసలు ఈ ఈ రోజుఏ నైట్ అంతా జాగారం చేసి మార్నింగ్ పవు నైట్ పన్నెండు దాకా ఉండాలి మనము
ఆ
కానీ మనం ఇగ అందరు ఇంగ్లీష్ వాళ్ళదే పట్టించుకుంటాం ఇగ ఆంగ్ల వాళ్ళది
అ అ
ఇవాళ రేపు ఎవరు జేస్తున్నారు
ఎవరు జేస్తలేరు ఇక
కి
ఆ
మేమైతే కొంత వరకు పాటి స్తమన్నట్టు
అవునా
తమ్
మరి పచ్చళ్లు పెడతారా రేపు పాలు పెడతారా
ఆ ఉగాది ప పచ్చడి చేస్ కుంటాం కదా
ఆ నక్ చేయాడం రాదు
నాక వస్తుది మ ఏం లేదు మన చింతపండు పుల్చు దాంట్లో మన వేప ఆకులు వేయాలి
అవునా
మామిడి కాయ మన తీసుకొస్తాం కదా చూడు అదిగొంచం కొంచెం ముక్కలు ఎయ్యలి దాంట్ల కొంచెం మీరియ లు ఈ ఐదు రకాల కల్ చెప్పి చేసిడే కదానికి
అవునా
దానికి ఉగాది ఇది తాగంది మనం ఎటు బయటికి వెళ్ళమ అన్నట్టు ఇంటికాడ వసుకు
ఓకే ఓకే అవునా
తోరణాలు ఇట్లా కడతారు కదా మీరు కట్టారా
ఆ తోరణాలు అట్లా కడతాం కానీ పచ్చడి చెయ్యము అంతే
ఆ ఏ పై పచ్చడి దాంట్లో పులుపు తీపి చేదు ఇగ అన్నీ మిక్స్ అయ్యేటడు చూడాలి ఇగ పులు ప్పు అంటే మనకు చింతపండు వచ్చేస్ స్తది తీపి అంటే బెల్లం వస్ నాచ్చేస్తది చేదు అంటే మనము
అవును
ఏ వేపాకు వేస్తది దాంట్లో కలిపి ఒక ఐదు రకాలు చేసిస్తే మామిడి పండు మామిడ్ పండు అయితే దొరకదు గానీ కాయ ముక్కల్ జేసేసి
కాయ దొరుకుతది అవును ఓ చిన్న చిన్న ముక్కలు దొరుకుతయి హా
తే ఉగాది పచ్చడి అయినట్టే ఎంత సిం
హవునా ఆ నేర్చుకుంటా ఇగ రేపే చూద్దాం రేపు ట్రై జేస్తా.
ట్రై జెయ్ వయో ఒకవేళ నీక్ డౌటొస్.
డౌటొ ఔనా.
అ ఎందుకంటే అయ్పోతదా అన్నట్టు అ అరే ఫోన్ జేయండి మరి.
హా ఔను
అయ్పోయిందా మరి మీ చపా పిలువ్
చేయలే ఖాళీ ఇంకా ఇప్పుడైతే పిండి పిసికి పెట్టినా ఇప్పుడు చేస్తా
అని కొంచెం నానితే అది మంచిగా మెత్తగా వస్తది కదా
మెత్తగాస్తది అవును
దాంట్లో ఏమైనా మీరు పాలు గిట్లా వేస్ తర
అయ్ అట్ల ఏమెయ్యము ఏ వాటరు అండ్ కొంచెమ్ ఉప్పేస్తాం.
జేస్తరు గదా
ఇంక మరి ఓకే మరి టైం గూడైపోయింది మనది.
ఒకే ఓకే
ఒకే బాయ్ ఒకే ఒకే.